హలో
హలో
ఆ నమస్తే అండి ఆ నమస్తే
టిఫిన్లు అయిపోయాయ
ఆ అయిపోనే సార్
హ ఏం చేసార్ర
టిఫిన ఇడ్లీ అండి
ఓకకే మీకు ఏ టిఫిన్ ఏంటి ఇష్టమం సార్?
నాకు ప్రత్యేకించి దోస, ఇడ్లీ, కుడుము ఈ మూడు తింటా బాగా
ఓకే కే అహ
ఏంటి సార్ సండే ఏమన్నా స్పెషల్ ఉంటాదా?
ఇవాళ సండే ఏం ఉంటది సార్, చాన్ చికెన్ తెచ్చుకున్నాం.
ఆ సూపర్
హుమ్మ్
ఎంతండి చికెన్ ఎంత రేట్ ఆక్కడ
చికెను అరకేజీ వన్ థర్టీ సార్
అరకేజీ వన్ థర్టీయా
ఉమ్మ్
లైవా లైవ్లో అదే మనకి ఏదో టైప్స్ ఉంటాయి కదండి లైవా లైవ్ చి
ఆ అవునండి, బయట వేరే వాళ్ళు తెస్తారు కదా సార్ ఆ షాప్ దగ్గర కొనుక్కుంటే
ఆహా అంటే ఊర్లో అమ్ముతారు అలాగా
ఆ ఊర్లోమ్మితే ఆ ఊర్లో అమ్ముతారు సార్
ఆహా ఓకే అండి
ఊ ఇంక సార్ మరి మరి మీరు మధ్యాహ్నంకి ఎలా లంచ్ కి ఏటి సార్, మీ చికెన్ ఉంటది చికెనా మటనా ఆ
సండే తినమండి, ఈరోజు వండట్లేదు.
ఆహా
ఇంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు వండరు అందుకే తినం ఈరోజు తూరుపు భగవానుడు కదా, అందుకే తినం.
మీకు సూర్యభగవానుడు బాగమా, నమస్కారం చేస్తారా సార్?
ఆ చేస్తామండి
ఉహు
సండే, ఇప్పుడు వారంలో స్టార్ట్ అయిందంటే మొదటి రోజు అనమాట అయేది.
ఉహూ
ఈరోజు స్టార్ట్ అయితేనే రేపు మొదలవుతది కదా
ఊ ఊ
అందరూ సోమవారం మొదటి రోజు అనుకుంటారు కానీ ఆదివారం అనేది మొదటి రోజు.
ఓకే ఓకే మీ యొక్క ఆలోచన ఎలాగౌతుంది సార్ మరి సండే తినకూడదు, మరి ప్రతి ఒక్కరు సండే తింటారు కదా సార్.
సండే అన్నది వాళ్ళకి ఒక మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది సండే అంటే సెలవు రోజేనా అది యాక్చువల్ గా మన పూర్వీకులు పెట్టింది వారంలో మొదటి రోజు స్టార్ట్ అవుతది సూర్య భగవానుకి మొక్కితే ఆరోజు దంతా మంచిగా జరుగుతది ఆ వారం అంతా
ఓహొ
మన పురాణాలు కూడా చెప్తున్నా
ఒకే ఒకే
ఉ
మరి సండే సెలవు అంటే మరి ప్రతి ఒక్క ఉంటారు కదా సార్ అవుటర్స్
ఉ అవును
ఆ మరి సండే చికెన్ తెచ్చుకున్నాం మటన్ తెచ్చుకున్నాం వాళ్ళకి మరి ఈ విషయం వాళ్ళకి తెలీదు సార్
తెలుసండి కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళే
ఆ
అంటే ఈ ఫుడ్కి భగవంతుకి లింక్ పెట్టకూడదు అనీ
ఆ
పాటించే వాళ్ళు పాటిస్తారు లేనివారు మాములుగా తినేత్తరు అంతే
మీరు ఎక్కువ ఏ దేవున్నీ పోజిస్తారు
నేనా
అ
నేను ఎక్కువ ఏ దేవున్ని అంటే కుల దేవతనే ఉంటారండి వాళ్ళు పూజిస్తే మనకి
మంచి జరుగుతది
ఆహా అంటే ఈశ్వరుడు సరస్వతి ఉంటారు కదా సార్ ఉ
వీళ్ళని కూడా పూజిస్తాం అందరూ ఒకటే కదా ఏదైనా
ఉ
అందరీ దేవుళ్ళు ఒక అ
ఊ అందుకు సార్ అంటండు
అదే సార్
లేదు సార్ కొత్త ఫోన్ తీసుకోవాలి సార్ ఇంకా
ఫోన్ తీసుకోండి సార్ చాలా ఫీచర్స్ అనేవి ఇప్పుడేం వస్తున్నాయి
ఆహా ఆహా ఏమంటున్నాయ్ సార్
కెమెరా తో ఫోటో తీస్తే పక్కనున్న పీపుల్స్ కూడా రిమూవ్ చెయ్యచ్చు అంట
ఆహా
మళ్ళీ ఇంకా పెన్సిల్ తో రాసిన ఫోన్ లో కూడా వచ్చాయి ఫోన్ మీద పెన్సిల్ తో రాసుకోవచ్చు ఆన్
ఆహా అయిపా అది ట్యాబ్ లోకి వస్తారు లేకపోతే మమూలు ఫోన్ తో రాసుకోవచ్చు సార్
ఫోన్తో ఉంటాయి అండి ఫాల్టబుల్ ఫోన్ అనేవి ఉంటాయి
ఆ ఆ
అరే రకరకాల ఫోన్లు దిగుతున్నాయి
ఆహా
టెక్నాలజీ మారుతుంది కదా
అవునవును టెక్నాలజీ మారుతుండే ప్ర ప్రపంచ కూడా మార్చచ్చు
ఉమ్ బానే ఉన్నాడు
హ
మరీ సార్ యూట్యూబ్ చూస్తారా మీరు
యూట్యూబ్ అప్పుడప్పుడు చూస్తాం సార్
యూట్యూబ్ లో ఏటండి ఇష్టం ఎక్కువగా పాటలు వింటారా
ఆ పాటలు వింటాం సార్
పాటలు కాకుండా మరేమీ వినరా
సార్ మాకు ఒక డౌట్ అదే లవ్ ఉంది కదా సార్
ఆ ఉందండి
ఉమ్ వాళ్ళు ఎక్కువ ఫ్రాడ్గాల్ళ ఎక్కువ నమ్ముతారేంటి సార్
ఏమో అండి తెలిదు హ్యూమన్ సైకాలజి అది
అంటే సైకాలజీ అది సైకాలజీ అంటే ఇప్పుడు ఎలాగందో తెలుసా ఇప్పుడు ప్రపంచాన్ని ఒ ఒక లవ్ చేసి ఒక అబ్బాయిని
ఉమ్
చేసి ఆడు వదిలేసి
వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే డేరింగ్ గా ఉండే వాళ్ళే లవ్ చేస్తారు ఎక్కువగా
ఆహా
అంటే వాళ్లయితే దేనికైనా తెగించేస్తారు అనమాట నేను సిద్ధంగా ఉన్నాను ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉంటా అనే ధైర్యం వస్తది వాళ్లకి
ఎవలికి
అమ్మాయిలకి
ఉమ్
అందుకే ఎక్కువగా వాళ్ళునీ ఇష్టపడుతూ ఉంటారు
ఆహా ఇప్పుడు మధ్య రకంలో వదిలేసి రోడ్ల మీద తీరగడం చేయడం అవి చేస్తారుది కదా అది వాటి వల్ల ప్రయోజనం ఏంటి సార్
ప్రయోజనం మీద ఉండదండి టైం వేస్ట్ అంతే
హు ఆహా అది ఆ ఆహ అది కాదు సార్ ఒక అమ్మాయినీ లవ్ చేసిన ఆ అమ్మాయినీ వేరే వాళ్ళని చూసుకోనింది అది మరి ఎంత దాక కరెక్ట్ సార్
ఆ అమ్మా ఈ అనుభవం అది కొంతమంది తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుంట ఇప్పుడు వాళ్ళకి నచ్చక ఎందుకే మధ్యలో బాధపడుతూ చేసుకుంటా ఉంటారు
ఉమ్ ఆహా నీ అలాగనట్లేదు లవ్ అనేది కొంతమంది లవ్ చేస్తారు కదా సార్
అవును
ఉ ఆ కొద్దిరోజులు పోయాక వేరే అమ్మాయి సెట్ అయింది అనుకో
ఉమ్
ఈ అమ్మాయిని వదిలేస్తాను ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అప్పుడు అని యాడో ఒకళ్ళకు అవుతుంది సార్ దానికి ఏనే ఏమైనా ఆప్షన్ ఉందా
ఆప్షన్ ఎట్ లేదండి దానికి అంత డబ్బు మాహిమా ఆది అంతా
హ
డబ్బున్నళ్తో వెళ్ళిపోతారు అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని అంతే ఇప్పుడు మీకు బిర్యానీ ఇ ఇష్టం బిర్యానీ కన్నామంచిది వస్తే దనికోసమే కదా వెళ్తారు
అంతే
అలాగే హ్యూమన్ లైఫ్ లో కూడ జరుగుతది హు
అదే నేను చాల మంది చూస్తాను పిచ్చోళ్ళు అయిపోయి తర్వాత రోడ్ల మీద అక్కడ చెట్టు కింద ఈ చెట్టు కింద ఆళ్ళకి ఆహారం లేక తర్వాత ఈ రోడ్డు మీద దొరికినవన్నీ చెత్త కుప్పలో అవన్నీ తినడం అది వల్ల అంటే వాళ్ళు ఎందుకు అలాగైపోత మన కాన్సెప్ట్ సార్
పిచ్చోలు అయిపోతున్నారుంటే వాళ్ళకి లైఫ్ లో గోల్ లేదు అదే జీవితం అని అనుకుని ఆలో దాని ద్వారాఅలా అలా ఉండిపోతున్నారు
హు
ఇప్పుడు మీకు లైఫ్ లో ఒక ఆలోచన ఉంది అనుకోండి నాకు దీనికోసం కష్టపడాలి నాకు పిల్లలు ఉన్నరు వాళ్ళ కోసం కష్టపడలేని నీకు ఒక గోల్ ఉంటది
అదే అదే
వాళ్ళకి అది ఉండదు కాబట్టి అల ప్రవర్తిస్తర్
ఆ ఆహ మరి వాళ్ళకి ఫుడ్డు మరి అది బట్టలు స్నానము మరి అది మరి సార్
ఎలాగంటే ఉంటారు కదండి కొంతమంది అనాధ శరణాలయంలో చేస్త బట్టలిస్
అంటే ఏమైనా ప్రభుత్వం ఏమైన సార్
ప్రభుత్వం అంటే వాళ్ళ గురించి ఇంకా ఏం ఆలోచన చేయలేదండి
హు
నేను చూసినంత వరకు అయితే
హు
మరేమో చూడాలి ఏమేమి చేస్తదేమో ప్రభుత్వం అలాంటి వ
అంటే ఇప్పుడు మా మనము నిలబడుతున్నాం మనం కష్టపడుతున్నాం మనం తింటున్నాం సార్ వాళ్లకి ఇప్పుడు ఏదైనా ప్రోగ్రాం అయిందనుకో ప్రోగ్రాంకి వేస్ట్ ఖర్చులు పెట్టే అదే మంచి వా ఏ ప్రోగ్రాం అయినా పెద్ద పెద్ద డీజేలు ఉన్నాయి అన్ని
అవును
మనము ఈ
మొత్తం పెట్టుకుంటారు ఇప్పుడు కొంతమంది యుత్ ఒప్పుకుంటారు నాకు డబ్బులు నేను ఇచ్చాను కదా నాకు అదే కావాలని పెట్టుకుంటారు
అవును సార్ అందులోన ఒక పేదవాడికి ఇలాగ చేద్దమంటే ఎవరు ముందుకు రారు సార్
మంచి చేయడానికి ఎవరు రారు చెడు చేయడానికి వస్తారు
ఉ అంటే ఒక వీళ్ళకి రోడ్ మీద ఉన్న వాళ్ళకి వీళ్ళకి టైం మీద ఫుడ్ మన తరపున అనేసి ఉంటా ది కదా సార్?
ఆ ఉంటాది చెప్పింది నా కరెక్టే కాకపోతే ఇతరుల వల్ల అవుతాది అంతా మార్చలేము.
మ్
దానికి ఒక టీం అనింటే ఏర్పాటు చేసుకోవాలి. చిన్న చిన్నగా డెవలప్ చేయాలి.
మ్
ఇప్పుడు ఒక రోజు ఇస్తే రోజు ఇస్తారా ఫుడ్ మీరు చెప్పండి.
ఆ రోజు ఇవ్వం కదా ఏదో మనం కలిగినట్టు మనం చేస్తాం కానీ రోజూ ఇవ్వాలంటే మనము. చేయలేము కదా అండి.
అదే
మేము కరోనా టైమ్ంలో అయితే మా సొంత డబ్బుల తోటి రెండు వేల మందికి భోజనం పెట్టాను సార్.
హ్మ్ అవును, మీకు ఆలోచన ఉంది కాబట్టి చేశారోయ్ ఇప్పుడు కొంతమందికి ఆలోచన ఉండదు కాబట్టి వాళ్ళకి ఎందుకు పెట్టడంలే అని ఆలోచిస్తారు.
మ్
ఏదైనా ఆలోచించే విధానంలోనే ఉందావు.
మ్ అంటే మా మనస్తత్వం ఏంటంటే, మంచి చేద్దాం ఇలా ఉన్నారు ఇలా ఎందుకు ఎలాగ అయిపోతను అనేసి మన కాన్సెప్ట్ సార్ అంటే లవ్వు పల లవ్వుల ప్రాబ్లమా లేకపోతే ఏటా అనేసి
అది కూడా ఒక రీజను డబ్బు లేదును కూడా ఉంటాది రకరకాల రీజనులు. ఇ మెయిన్ రీజన్ అయితే అమ్మాయి వదిలేసిందని నేను డిప్రెషన్ వెళ్ళిపోతాను కాబట్టి
తర్వాత ఇప్పుడు అమ్మాయి బాగుంటుంది ఇప్పుడు అమ్మాయి బాగుంటుంది. అబ్బాయి ఏం చేస్తాండు డ్రింక్ చేసి అవి చేసి నా అని ఇలాగైపోతుంది సార్.
డ్రింక్ చేయడం అంటే ఇప్పుడు డ్రింక్ వాళ్ళకు నచ్చదు మనం డ్రింక్ చేస్తాం అందుకే ఒక వదిలి వేస్తారు. ఆ రీజన్ వళ్ళ కూడా అవుతాయ్.
మ్
ఏదేమైనా ఒక అమ్మాయి వదిలిసిందని డిప్రెషన్ అవ్వకుండా ముందుకు సాగుతూ పోవాలి.
మ్
అంతే దానికన్నా మంచిది లైఫ్ లో రావాలేమో
మ్
మరేటి సార్ అయితే
మరి ఇంకేటి చెప్పాలి సార్
ఏటి ఉంటాయండి ఏదో సినిమా చూద్దామని అనుకుంటున్నాను. ఏ సినిమా బాగుంటాది పెద్ది చూడాలి.